హాయ్ అండి
ఉన్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే టిఫిన్ అయింది కూర్చునం
హ్మ్ హు మీరు ఎక్కడ ఉంటారు అండి ఊర్లోనా సి సిటీ లో నా
ఆ మేము ఇన్ని రోజులు సిటీలో ఉన్నామండి కరోనా వచ్చినప్పుడు ఊర్లోకి వచ్చామండి
అవునా మీక ఏమైనా డిఫరెన్స్ అనిపించిందాండి అక్కడికి ఇక్కడికి
అయితే ఒక్కసారి మనం గ్రామంలోకి వచ్చి ఒక పది ఇరవై రోజులు ఉన్నామ అనుకోండి ఇక్కడే అలవాటు పడిపోతాం ఇగ
అవును ఎక్కడుంటే అక్కడికే అలవాటు పడిపోతాము ఇప్పుడు ఊర్లో ఉన్న స్వేచ్ఛ అనేది మనకు సిటీలలో ఉండదు కదండి
అవునండి అయితే మేము ఒక సిటీ పక్కకి ఒక అపార్ట్మెంట్ లో ఉండేదండి నైట్ నిద్ర కూడా అసలు ఆరం సౌండ్స్ వెహికిల్స్ ఆ అసలు నిద్ర కూడా సౌండ్ ఆరెంజ్ సౌండ్ వచ్చేదండి నైట్ కూడా
అదే అండి ఎందుకంటే పక్కనే అక్కడ డే నైట్ అనేది ఏం డిఫరెన్స్ తెలవదు కదా ఎప్పటికీ వెహికల్స్ నడుస్తాయి స్తనే ఉంటాయి నడుస్తానే ఉంటాయి కదా
అవునండి ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారండి
మేము ఊర్లోనే ఉంటామండి మేము కూడా కొన్ని రోజులు సిటీలో ఉండి వచ్చాము కాకపోతే మనకు అక్కడ ప్రతీదీ డబ్బు పెడితే గాని రాదు
అవునండి అవునండి ఇప్పుడు సొంతూర్ లో ఉంటే రూమ్ రెంట్ ఉండదండి అక్కడ చాలా అన్నిటికీ బిల్లులే అండి
ప్రతి దానికి బిల్లే అక్కడ ఇక్కడ అట్లా ఉండదు ఇప్పుడు గృహజ్యోతి అని ఇక్కడ కరెంట్ బిల్ వచ్చింది జీరో బిల్లు ఆ అది అదా ఒకటి మనకు ప్లెస్ అయిపోతది రూమ్ రెంట్ ఉండదు అద ఒకటి ప్లస్ ఇప్పుడు మనకి ఏదిన వాటర్ బిల్ ఉండదు ఇంకొకటి ఏంటంటే మనకు ఏదన్నా కూరగాయలు కూడా కావాలనన్నా కూడా మనము ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ లో అయినా మనం పెంచుకోవచ్చు
అవునండి పెంచు పోవచ్చు మేము పెట్టామండి బెండకాయ వంకాయ టమాటా
అవునా అండి మంచిగా వస్తున్నాయండి కాస్తాన్నాయ
ఆ కాస్తాయి అండి కోతులు ఉండేది కొన్ని రోజులు ఇప్పుడు లేవండి అండి మంచిగనే కాస్తున్నాయి వాటర్ పెడుతున్నాము ఈ బెండకాయ వంకాయ అయితే కోతులు తినవండి
అవును ఎందుకంటే గిచ్చుకున్నట్టు గీసుకపోయినట్టు అయితాయి కదా వాటికి తినవు మేము కూడా సోరకాయ పెట్టినామండి సోరకాయ చెట్టు పెడితే ఆ మొత్తం కోతులు చాలా వచ్చినాయి ఒకటేసారి ఆ పడ్డ పిందలు పడ్డటే అన్నీ తెంపుకొని తిన్నాయండి
అయ్యో మేము చిక్కుడు చెట్టు పెట్ట పెట్టామండి దానిక అంతా మసిపేను అంటారంట ఆ ఆ పెను పట్టడం వల్ల అసలు ఈసారి చిక్కుడుకాయే కాయలేదండి పోయినా సారీ అయితే అసలు వచ్చు చాలా చిక్కుడుకాయ ఒక బస్తాడు వెళ్ళిందండి
మేం కూడా చాలా తిన్నాము ఎందుకంటే చిన్న చిక్కుడుగాయి పెద్ద చిక్కుడుగాయి అనే దానికి వాటికి ఏదో పేర్లు ఉంటాయి అట్లా మాదేమో చిన్న చిక్కుడుగాయ అట్లా ఉంటాయి అట్లా ఉన్నప్ ఇప్పుడు ఏమైందంటే బాగా తెంపుకొని తిన్నాం అసలు ఇంకా పైన పైన ఉండే పొట్ ట్టు కంటే లోపలుండే గింజలే అసలు ఎక్కువ తిన్నాం మ్మ్ ఇంకేం పెంచుతారండి మీరు
మేము మిర్చి వేస్తామండి. మీరు పంట మనం తినే మిర్చి మనం కట్ చేస్తాం కదా అండి కూరగాయలకి అప్పుడు ఆ ఆయా అక్కడ గింజలు అటు బోస్తే మరి
ఆటోమేటిగ్గా అవే వస్తాయి ఇప్పుడు మనకు సిటీలల్లో అట్ల పోయలేం కదా యే ప్రతీది డ్రైనేజీ లోకే సింకులో పోయడం
అవునండి
ఇప్పుడు మనం ఏనక్ కూరగాయలు కూడా కట్ చేసుకున్నా గాని ఊర్లలో ఉంటే ఏమైతాదంటే మనం చెట్లల్లో ఏస్తాం అదే సిటీలో వేస్తామా చెట్లే ఉండే అసలు
అవునండి అయితే అసలు చాలా బెటర్ అండి ఇప్పుడు మాకు అప్పుడు ఒక ఫార్టీ థౌజండ్ వచ్చేది మా హస్బెండ్ కి శాలరీ ఆ అది ఎట్లా అంటే మ మొత్తం రెంట్ కి వాటికి వీటికి పోగా ఒక పదిహేనో, ఇరవయ్యో మిగిలేదండి
అంతే కదా మనకు అక్కడ ఎంత చేసినా కూడా అంతే మిగులుతాయి ఇప్పుడు ఇక్కడ మనం ఇంత చేసి కున్నా కూడా మనకు అంతే అంటే ఒక సరే ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ పోయినా సెవెంటీ పర్సెంటేజ్ అనేది మనకు మిగులుతుంది కదా
అవునండి ఇప్పుడు అక్కడేమో సిక్స్టీ పర్సెంట్ పోతే ఫార్టీ పర్సెంట్ ఉంటాది
మ్మ్ ఇక్కడ అట్ల కాదు ఇక్కడ మనకు చాలా ఇప్పుడు దేనికైనా ఇప్పుడు ఒకవేళ పాలు తీసుకున్నాం అనుకో మనకి ఇక్కడ రెగ్యులర్ గా ఏముంటాయ్ పాలు, కూరగాయలకు తక్కువనే మనం కూరగాయలు ఎక్కువగా కొనం కాబట్టి తక్కువనే అక్కడ సిటీలో అయితే కరివే కూడా కొనుక్కుంటారు
అవునండి అసలు చాలా కష్టం కష్టంగానే ఉండేది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలని
అట్లనే అనిపి ఆ అవునండి అట్లనే అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ అలవా టు పడ్డ వాళ్ళు సరే డబ్బులు పోయినా సరే అక్కడనే ఉందాము. అక్కడనే సంపాదించుకుందాము. అన్న మైండ్ సెట్ తోని కొంతమంది ఉంటారు ఇంగ కొంతమంది ఏ విలేజ్ కు వచ్చినాక సరే చూద్దాం కొన్ని రోజుల తర్వాత వెళ్దాం అని అనుకుంటారు కానీ ఊరు వాతావరణానికి అలవాటు పడు
ఉమ్ ఈ అసలు మాతో పాటు చాలా మంది వచ్చేసారండి ఈ కరోనా టైమ్ లో అందరూ ఊర్లలో ఉండి అదే అలవాటు పడిపోయే వాళ్ళు ఉన్నారు
ఉమ్ అప్పుడు చాలా అంటే అంటే ఒక బతుకు తెరువు కోసం అనేది పోయిల్ళు కదా బాగా
ఉమ్
అట్ ఉమ్ అట్లా పోయి సడన్ గా వచ్చేసరికి వాళ్ళ కూడా కొంచెం భాద అనిపిస్తంది కదా సంపాదించుకోవడానికి కదా అక్కడికి వెళ్ళేది కూడా
కొంతమంది అయితే చనిపోయారు కొంతమంది ఇ ఊర్లలోకి వెళ్ళి అక్కడే బాగుంది ఊర్లోనే బాగుంది ప్రశాంతంగా ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ముచ్చట్లు ఆ మంచి ప్రశాంతమైన జీవితం గడపవచ్చు అని మాలాగ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి
చాలా మంది ఎందుకంటే ఇంకా అలవాటు పడిపోతారు దేనికంటే దానికి అలవాటు పడిపోతారు ఇప్పుడు సరే విలేజ్ క వచ్చేసినాం అనుకో ఊరికి వచ్చేసినాం అనుకో ఊర్లో కొన్ని రోజులు ఉంటే ఊర్లో ఉండడానికి వాళ్ళు అలవాటు పడిపోతారు ఇంకా మళ్ళీ సిటీకి వెళ్ళాలని అంటే వెళ్ళలేరు
అవునండి వెళ్ళలేము అసలు
ఉ
ఏదైనా ఒక బట్టలు కొనాలన్నా కూడా చాలా రేట్ అండి సిటీలో పిల్లలకైనా మనకైనా
ఫీజులు కూడా ఫీజులు కూడా చాలా ఉంటాయి సిటీలలో కాన్వెంట్ స్కూల్స్ అని ఈవని ఈ సిలబస్ ఆ సిలబస్ కాని బాగా ఆ స్కూల్స్ కూడా అక్కడ డబ్బులు ఎక్కువనాయి ఫీజు పిల్లలకి అదే ఊర్లలో అంతా ఉండదు ఊర్లలో స్కూల్స్ కి ఏందంటే స్ట్రెంత్ ముఖ్యం వాళ్ళకు
అవునండి మంచిగా మనకి ఇక్కడ గవర్నమెంట్ ఉమ్
మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలవాలన్నా కూడా ఊర్లలో ఉన్న వాళ్ళకు తొందరగా తెలుస్తుంది అదే సిటీ ఊర్ నుండి పోయి సిటీ సిటీలో ఉండే వాళ్ళకు తెలీదు
అవునండి అది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మంచిగా చెప్తున్నారు చదువు రాగి చావా అని వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్
మళ్ళీ ఆల్టర్నేట్ డేస్ ఆల్టర్ ట్ డేస్ వాళ్ళకి ఎగ్గిస్తారు ఆ ఆల్టర్నేట్ డేస్ ఎగ్ ఇచ్చిన రోజు జావ జావా ఉండదు జావ ఇచ్చిన రోజు ఎగ్గుండదు అట్లా ఉంటది ఒక్కోసారి బనానా ఇస్తారు ఏదన్నా ఈవెంట్స్ హుమ్
మంచి గా ఉందండి ఇదే అక్కడ ఫీజులు కట్టి అసలు అయినా ఆ తెలువికి ఈ తెలువికి చాలా డిఫరెన్స్ అండి మన ఊర్లో తెలివి మనం ఊరు లో మొత్తం వాతావరణం తో పెరిగిన వాళ్ళు డిఫ వేరే ఉంటారు సిటీలో పెరిగిన వాళ్ళు వేరే ఉంటున్నారండి
ఊ అవునండి చాలా డిఫరెన్స్ ఉంటది అక్కడ చదువుకు ఇక్కడ చదువుక అయినా అక్కడ బిహేవియర్ ఇక్కడ బిహేవియర్ కైనా కూడా చాల అంటే
చదువులో ఏంటంటే అక్కడ బట్టి పట్టి ఇస్తారండి మొత్తం బుక్ లో ఎలా ఉంటే అలానే కాపీ దించేలాగా అట్లా చదువు
కాఫీ పేస్ట్ లాగా ఇక్కడ అట్లాగా జనరల్ గా జనరల్ నాలె లేస్ తోనే వీళ్ళు అటెండ్ అయ్యేటట్టు ప్రిపేర్ చేస్తారు
లేకపోతే ఎగ్జాంపుల్ కి ఇది ఇది ఇట్లా అని చూపిస్తా రండి బాగా చెప్తారు మాకు
మ అక్కడ సిటీలలో మనకి ఎగ్జాంపుల్ చెప్పడానికే ఉండదు కదా
ఆ చాలా మంది కూడా అంటున్నారు మీ స్ సైడు పల్లెటూర్లలోనే బాగుంది చదువు మా సిటీల పిల్లల కంటే మొత్తం బట్టి పడుతున్నారు రూ రెండు సంవత్సరాలు గానే అదంతా మర్చిపోతున్నారు ఇప్పుడు మనం అయితే మర్చిపోం కదండి కళ్ళతో చూసి ఎక్స్పెరిమెంట్
అవును ఎక్స్పరి మనం ఎక్స్పీరియన్స్ చేసింది కూడా మర్చిపోలేము పిల్లలు మట్టిలు ఆడడం లాంటివి అట్లాంటివి సరే అందులో చిన్న చిన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అనేది వాళ్ళకు కొంచెం తెలుస్తుంది మట్టి ఉసుకే అంటే ఇట్లు ఉంటది అనేది వాళ్ళకి తెలుస్తది అదే సిటి టీలో ఉన్నవాళ్ళు కి తెలుస్తదా తెలువదో వాళ్ళ అంటే ఆ బుక్కు లో చూడడం వరకి కే ఉంటది వాళ్ళలకు లైవ్ గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి చేదుండదు
కానీ చాలా కష్టపడ్డామండి మేము పిల్లల్ని బస్సు లో వద్దు దగ్గరే కదా తీసుకెళ్ళి తీసుకొస్తానని చూసాం గాని అసలు మొత్తం ట్రాఫిికే అండి ఎప్పుడు ఏమయిద్దో తెలీదు అసలు
అవును ఇంట్లో నుంచి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు నమ్మకమే ఉండదు ఎందుకంటే ఈ రోజులలో అంత ట్రాఫిక్ ఒక్క ఇంటికి రెండు మూడు వెహికిల్స్ ఉంటానేయి ఆ రెండు మూడు వెహికల్స్ రోడ్డు మీక ఎక్కితేా అట్లా ఎన్ని ఎన్నింళలు ఉంటే ఎన్ని వెహికిల్స్ కావాలండి
ఆ అట్లా వస్తున్నాయి మళ్ళీ అంత పొగు ఆ రోడ్డు మీద ఇ అంతా పొగ దుబ్బ వెహికల్స్ హారన్స్ అసలు అక్కడికి పోయినామంటే అసలు ఏమైతుంది ఎక్కడ ఏమైతుంది అనేది అర్ధం కదండి
అర్థం కాదు ఆ సౌండ్కి కొ కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఊర్లో ఉండే వాళ్ళు సిటీకి వెళ్ళళనుకో కన్ఫ్యూజన్ ఫస్ట్ ఆ ఫాల్ ఆ సౌండ్ క అసలు అర్ధం కాదు అటు వాటర్ పొల్యూషన్ అయితది ది ఎయిర్ పొల్యూషన్ అయితుది సాయిల్ అంత పొల్యూషన్ అయితదండి
అవునండి మొత్తం ఏముంది ఇప్పుడు మనకి ఇంటి ముందు జాగాలు ఉండే ఉండడం వల్ల పిల్ పిల్లలు క్రీడల్లో కూడా మంచిగా పాల్గొంటున్నరండి మంచిగా ఆడుకుంటున్నారు ఇంటి దగ్గర రన్నింగ్ అని అవి ఇవి అక్క అక్కడ అపార్ట్మెంట్స్ ఆలో ప్లేస్ లేక దగ్గరగ్గరకి ఇల్లులు ఉ ఈ పిల్లలకి ఏది లేదండి ఇగ పొయ్యిస్తే రూమ్ లో ఉండడమే పొయ్యిస్తే రూమ్ లో ఉండడమే ఆ అంతే అండి ఇక్కడ మాత్రం ఆడుకోవడం క్రీడల్లో ప్రోత్సహించడం అవి జరుగుతున్నాయండి మంచిగా
మనకు విలేజ్లో ఏంటంటే ప్లేస్ ఎక్కువ ఉంటది మనకి ఇరుగు పొరుగు వాళ్ళ అనేద్ అది వాళ్ళతోనే సం మంచి ఆ వే ఆఫ్ టాకింగ్ ఉంటది కాబట్టి మంచిగా ఉంటది అనమాట పిల్లలు కూడా అదే ఫాలో అయితారు
అవునండి మేము సిటీ నుండి రావడం ఎట్లా ఇక ఎట్లుందో ఏమో గాని పిల్లలు అయితే చాలా సంతోషంగా జీవిస్తున్నరండి ఇప్పుడైతే
కొంతమంది అంతే కదా పిల్లలకు కూడా ఫ్రీడమ్ అనేది ఉండాలి కదా
ఆ ఇన్ని రోజులు నలిగిపోయి రండి రూమ్ లో రూమ్ లో రూమ్ లో స్కూల్ పోయిస్తే రూమ్ లో లాక్ దూర్పేట్ ఏవీ
అవునండి అట్లనే ఉంటది
అవునండి మీరెట్లా అండి పిల్లలు పెద్దోళ్ళైనా
చిన్న పిల్లలే అండి స్కూల్కెళ్తారు నేను గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తానండి ఒక ఆమె అంగన్వాడికి వెళ్తది ఒక్ గవర్నమెంట్ స్కూల్కి ఏళ్తాడు ఇద్దరు ఒక దగ్గర కాకపోతే వాళ్ళ ఇగ మట్టిలో ఆడుకుంటారు ఇ ఇంటికి వచ్చే రాగానే ఆ ఫ్రెషప్ చేపిచ్చి ఫుడ్ అట్లాంటివి ఇస్తాను ఇగ ఇంకా ఆడుకుంటే ఆడుకొని వాళ్ళకి కూడా అనేసి పంపిస్తాను
ఉమ్ మంచిగా ఆడుకుంటారా అండి
ఉ మంచినే ఆడుకుంటారండి
ఓకే అండి మరి
బాయ్
బాయ్